హలో విన్పిస్తుంద వినిపిస్తుంది నందిని అక్క
ష్ కు తిన్నావా తిన్నా మీరు తిన్నారా ఉమ్ న ఎం చే సున్నా
చదువుకుంటున్నా మీరు
నేను ఖాలీగానే ఉ అవునా చాలా మంచి విషయం రో చదువుకుంటున్నావు అవును ధన్యవాదాలు నువ్వు ఇలానే చదవాలని కోరుకుంటున్నాను మీరు అలా కోరుకుంటే నేను చాలా బాగుపడతాను నేను ఎప్పుడు నీ బాగునే కోరుకు ఉంటాను
ధన్యవాదాలు
చెప్పింగా ఎలా నడుస్తుంది నీ జీవితం
ఖాళీగా సాగిపోయి నా జీవితానికి చాలా అడ్డంకులు వచ్చాయి
ఎలాంటి అడ్డంకులు ఎందుకు అడ్డంకులు వస్తాయి వస్తున్నాయి
చాలా మంచి లైఫ్ ఉండే కానీ
ఉ
పాఠశాలలో బాగా లేదు.
అవునా ఈ పాఠశాలలో బా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు, మీరు ఇలా ఎప్పుడు మంచి మాటలే మాట్లాడండి. నేను నీ మంచే చెప్తాను ఎప్పుడు.
అ
మాకు ఆ విషయం తెల్సు. మ్ పొద్దున్న తిన్నావా? ఆ తిన్నా. ఏం తిన్నావు నువ్వు? పులిహోరా తిన్నా. మీరు? నేను ఇప్పిచ్చేది తిన్నాను. కిచిడి అనేది ఇంగ్లీష్ పదము గదా? లేదు. తెలుగులో గుడా కిచిడీ అనే అంటారు. అవునా, మేమేమో కూరగాయల అన్నం అని అంటాం. అవునా మా అ ఇట్లనే అంటారు. మాసై
కీర్తన ఏం జేస్తుంది?
ఏమో నాగ్ తెల్వదు. ఆమెనవు మీకు ఈ పద్యం గుర్తుందా? ఏ పద్యం? ఆ కొంచెం కొంచెం గుర్తుంది, నేను ప్రయత్నిస్తాను. చెప్పు గర్తున్నకాడికి. ఉప్పు కప్పురంగ్ నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరయా. పురుషులందు పుణ్య పురుషులు వేరే విశ్వ త్వాదామి వినుర వేమ అ నేను నేను చెప్పినది కరెక్టేనా
కరెక్ట్గానే చెప్పారు అక్క గారు మీరు ఇంకా మూడు నిమిషాలే అయిందా మనం మాట్లాడబట్టి
అప్పుడే మూడు నిమిషం చాలు అయిపొయింది వైష్ణవి చుషవా నీతో మా నా తుంటే సమయం కూడా తెలుస్తలేదు నాకు విసర్నాలు అవును ఎస్ కృష్ణవి ప్రస్తుతం నేను ఏమి చేస్తలేను నీ మీద ద దృష్టి పెట్టి నీతో మాట్లాడుతున్నాను
మీరు ఇలా పక్కన నుండి మాట్లాడితే నా సౌండ్ నాకే వినబడుతుంది కొంచెం బయటకు వెళ్ళి మాట్లాడతారా
హాలో ఆ వినిపిస్థ్ సున్నా
అంజలి అక్కగారు ఏం చేస్తున్నారు పడుకున్నారా ఒకసారి లేచి చూడకపోయారు మీరు
అంజలి పడుకుంది
అవునా హుహ్
ఇంకా ఏమి చెప్పండి చెప్పు వైష్ణవి నీకు ఎలాంటి కూరలు అంటే ఇష్ టమ్
నాకు చాలా చాలా కూరలు ఇష్టం నాకు పప్పు కూర ఇష్టం దొండకాయ ఇష్టం బెండకాయ ఇష్టం నాకు రసగుల్లలు ఇష్టం నాకు మిర్చి కారం ఇష్టం మీరు చెప్పండి మీకేమేమి ఇష్టము
చాల మంచిగా చెప్పావు నాకు కూడా ఆ నీ ఇష్టమే కానీ నేను ఎక్కువగా ఇష్టంగా తినే పదార్థం మాత్రం తచూ
ఓ మీరు అన్ని తినండి కీర్తన గారు అయితే అన్ని వేస్తారు ఏమేమి వేస్తా స్తారో ఆవిడ గారికే తెలీదు
నువ్వు నీ గులాబ్ జామున్ ఇష్టం అని చెప్ప కదా
చాలా ఇష్ట
ఉ కానీ వాటి పేర్లు గుర్తు రావడం లేదు నాకు రసగుల తయారీ విధానం చెప్పగలవా
రసగుల్లా ఎలా చేయాలంటే రసగుల్ల పిండి పట్టుకొని రావాలి ఫస్ట్ ఆ పిండిని నీళ్ళలో కలిపి బాగా కలిపి నూనె వేడి చేసిన తర్వాతికి అందులో చిన్న చిన్న లడ్డులు లాగా చేసి అవిందులో వేసేయాలి వేసేసిన తర్వాతికి ఒక రెండు
ఆలిన తర్వాత అవి మనం గరిటతో తీసి బయట వేరే పళ్ళెంలో వేసుకోవాలి ఇలా చేసట ఇప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
నూనెనే దగ్గరికి పోకూడదు నూనెకి చాలా దూరంగా ఉండాలి చిన్న పిల్లల్ని దగ్గరికి రానియకూడదు కట్టెల పొయ్యితో చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి
మీరు ఎప్పుడైనా చేసి తిన్నారా ఇలా
నేను చాలా చాలా చేసి తిన్నాను ఇంట్లో వాళ్ళకు కూడా తినబెట్టాను నా చేతి వంటలు నా చేతి రుచులు
అది చాలా రుచిగా వచ్చినాయి అని అనుకుంటున్నాను చాలా అంటే చాలా చాలా రుచిగా కాకపోతే మీకు కూడా ఇట్లా తీసుకెళ్ళి తీసుకురండి మీరు ఆ మాట అనడం నాకు చాలా సంతోషకరమైన
మీరు సంతోషపడడమే నాకు కూడా కావాలి
ఇతరులను సంత సంతోష పెట్టడం ఇది చాలా మంచి పద్ధతి న్యాలు చె ను చాలా పధతి గల అమ్మాయిైనా పదార్థం గురించి చెప్పగలరా మీకు వచ్చి నేను ను తింటానుగాని చేయడం ఏమి రాదు మీ ఫోను ఇలా సౌండ్ వస్తంది ఎందుకు నాకు ఒక మెసేజ్ వచ్చింది అందువలన అది ఫేబ్రిట్ అనేది అయ్యి మీకు చాలా మంది చాలా చాలా సమాచారాలు ఇస్తారు కదా అవును మన అన్ని సమాచార తీసుకోవాలి కదా అప్పుడే మనం ఏం చేస్త సున్నామని తెలుస్తుంది మనకు అవును అరుప్ప నిజ చెప్ప అవును వైష్ణవి నా మాట నకు వినసంపుగానే ఉందా నాకు చాలా వినసంపుగా ఉ
తప్పుగానే ఉందా మరి నా మాట కూడా
ఆ నీ మా లు కూడా చాలా మంచిగా ఉన్నాయి మీరు చాలా బాగా మాట్డుతు ఇంకావ ఇలా అనడం తప్పు ప్పు
అలా అనకూడదా ఎందుకు అని
మన కష్టలు అందరు చూసున్నారు కాబట్టి
మీరేం చేస్తున్నారు
నను ప్రస్తుతం ఖాలిగానే ఉ మీతో కాల్ మాట్లాడుతు ఆహా ఈ సంభాషా
టైం పాస్ కాదు ఇది అవునా లచ్చల మంది ఆడేట ఇంకా ఏం చేస్తున్నారు చెప్పండి. లేదనా హలో వినిపిస్తుందండి మీరు ఎక్కడ ఉన్నారండి.
నేను హాస్టల్ రూమ్ లోనే ఉన్నా
బాగున్నారా మరి మీరు
నేను బానే ఉన్న కానీ హ
ఓ మంచిగా
నాకు మంచిగా అనిపిస్తలేదు. అవునా ఈ మధ్యల ఆ
అన్నం పెట్టట్లేరంట. హలో వినిపిస్తుందండి. మీ స్పీకర్ ఎట్లా పెట్టానండి.
ఏమో నాకు తెలువదు. నేను ఒక
చెప్పండి. మీరు కొంచెం తక్కువ పెట్టండి. హహ అ
ఆ ఇప్పుడు ఓకేనా ఆ ఇప్పుడు ఓకేనాండి. అంతరయానికి చింతిస్తున్నాను. మరియు నా వల్ల అయినా అంతర్యాయానికి. చింతిస్తున్నాను.
ఆ సరేనండి మీరు శబ్దం గట్టిగా పెట్టేసరికి నాకు, నా నా నాది నాకే వినిపించిందండి.
అవునా దానికి క్షమాపణ అడుగు అడుగుతున్నాను.
మీరు మమ్మల్ని క్షమాపణ అడగడం ఏంటండి మీరు ఎప్పుడు మంచివారు మీరు నాకన్నా పెద్దవారు మీరు
ఏదైనా చేసిన తప్పుకి మనం క్షమాపణ అని అడగడం మన ధర్మం ఇస్తానండి మీరు చదవండి నేను దా ఆ విషయంలో ధాన్యోస్తురాలిని అయ్యాను
మీకు ఇంత బాగా తెలుగు మాట్లాడడం ఎలా వస్తుందండి మీరు చాలా మంచివారండి ఇవన్నీ బాగా నేర్చుకున్నారు
ఏమో ఇగ మెల్లగా నేర్చుకున్నాను
ఇంకా ఏం చేస్తున్నారండి మరి మీరు
ఏం లేదు వైష్ణవి నువ్వు బాగా చదువుకో మంచిగా ఉండు
ఆ చదువుకుంటానండి మీరు కూడా నాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి
సరే వైష్ణవి మీ ప్రయాణం మంచిగా ఇగ
మీ సహాయం నేను ఎప్పటికీ కోరుకుంటూనే ఉంటానండి మీ తెలుగుకి ధన్యవాదాలు మీరు చాలా మంచిగా తెలుగు మాట్లాడుతున్నారండి
అవునా నువ్వు ఇలా చెప్ప డం నాకు చాలా సంతోషాన్నిస్తుంది
మీ సంతోషమే మేము ఎప్పుడూ కోరుకుంటామండి మీరు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉన్నట్టే అండి
దానివి వైష్ణవి అందుకని ఇతరుల సంతోషాన్ని కోరుకు
ధన్యవాదాలండి మీరు మమ్మల్ని అ అర్థం చేసుకోవడం మాకు చాలా బాగా నచ్చింది
అవును వైష్ణవి
ఇలా రోజు తెలుగులో మనం ఇంత చక్కగా మాట్లాడుకుంటే మనం మాట్లాడుకునే తెలుగు సంభాషణ కూడా పెరుగుతుందండి
అవును వైష్ ష్ణవి తెలుగు అనేది చాలా ముఖ్యమైన భాష మనకు మన ప్రధాన భాష కూడా అవునువు
ఇంకా మీరు ఇంకేమైనా చెప్పగలరా అండి దేని గురించి అయినా
లేదు వైష్ణవి నేను మంది కాల్ చేసాను బాయ్
ఆ సరే అండి బాయండి